హాయ్ ఎలా ఉన్నావు
హాయ్ ఏ బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను కూడా దతు చాలా రోజులు అవును నిజమే ఎలా ఉన్నారు మీ పిల్లలు మీ అమ్మ నాన్న
వాళ్ళు బానే ఉన్నారు నీ పిల్లలు ఎలా ఉన్నారు
వాళ్ళు కూడా బాగున్నారు చదువులో బిజీగా ఉన్నారు
ఏ క్లాసు లో చదువుతున్నారు
పెద్దవాడు ఆరోవ తరగతి చిను చిన్నవాడు మూడవ తరగతి
బాగుంది వాళ్లు చదువులో ఆసక్తి చూపుతున్నారా
అవును ముఖ్యంగా పెద్ద వారికి గణితం చాలా ఇష్టం ఎక్క డ్రాయింగ్ పాటలూ చాలా ఇష్టం
చాలా బాగుంది పిల్లలకు హాబీలు ఉండడం మంచిది
అవును అది వాళ్ళు అభివృద్ధి ఉపయోగిం ఉపయోగింపబడుతది
వాళ్ళు స్కూల్కి రెగ్యులర్ గా వెళ్తున్నారా
అవును ఒక్క రోజు కూడా మిస్ అవ్వరు రోజూ వెళ్తారు
టీచర్ల గురించి గూడా పట్టించుకో టీచర్లెలా ఉంటారో గూడా నేర్చుకున్నా తెలుసుకోవటం మనకి చాలా అవసరం వాళ్లెలా ఉంటారో పిల్లలు గూడా మంచిగ అలానే తయారవుతారు
చాలా మంచి వారు పిల్లల్ని బాగా చూసుకుంటారు టీచర్స్
అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే టీచర్ల నడబడికని బట్టే పిల్లల నడవడికడి గూడా ఉంటుంది
నిజమే మంచీ మంచి గురువు అంటే పిల్లల తర్వా త్వరగా నేర్చుకుంటారు
వాళ్ళు ఆటలలో పాల్గొంటారా లేపోతే ఎలా ఉంటారు డైలీ సాయంత్రం పూటా
అవును ప్రతి రోజు సాయంత్రం బయట ఆడు ఆ ఆడుతారు స్కూల్లో గ్రౌండ్ కూడా ఉంటుంది క్రికేట్ బ్యాడ్మింటన్ కబాడ్డీ కూడా ఆడుతారు ఇంకా మొదలైనవి
అద్భుతం పిల్లలలాంటి ఆటలాడడం చాలా మంచిది ఇటువంటి రోజుల్లో వా శరీరక వ్యాయామం కూడా అవసరం
అ అవును ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్లకూ టీవీ టీవీ లేదా మొబైల్ అలవాటు ఉంది
వాళ్ళకి టీవీలు మొబైల్స్ అలాంటి అలవాటు చేయమాక వల్లాంటి కా మైనా అలవాటుందా చెప్పు కొంచం
అది చాలా అవసరం
కొద్దిగా ఉంది గానీ నేనే నియంత్రణ పెడతాను వాళ్ళని అది చూసి చాలా అవసరం అంటున్నాం మరి దాని గురించి ఎన్నొ కథలు చెప్పవా వివరంగా
చాలా అల్లరి చేస్తారు కానీ వినయంగా ఉంటారు ఫోన్ చూస్తూ
అది పిల్లల స్వభావం కదా నీకూ తెలుసు గదా దాని గురించి
హవును కానీ వారికీ శిక్షణ కూడా అవసరం
మీరు వాళ్ళకు ఎలా బోధిస్తారో నాకూ కొంచెం చెబితే నేనూ మా పిల్లలకి చెప్పి నేర్చ్ పుచ్చు టన్
మంచి మాటల్తో ఉదాహరణతో చెప్పడానికి ప్రయత్నిస్తాను
అది మంచి పద్దతే కానీ పెద్దవాళ్ళని చూసే గదా చిన్న పిల్లలు గుడా నేర్చుకునేది
అవును కోపంతో చెప్పడం కంటే ప్రేమతో చెప్పడం మంచిది
ప్రేమతో చెప్పే మాట పిల్లలకి చాలా వరకు అర్థమవుతుంది మనం కూడా అలానే చెప్తా ఉంటే పిల్లలు అలానే నేర్చుకుంటారు వాళ్ళు హోం వర్క్ టైం ఎలా పూర్తి చేస్తారు
అవును నేను చూసుకుంటాను
నువ్ చూస్ వాళ్ళు పరీక్షల్లో మరి ఎలా రాస్తారు నువ్వు అట్లా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఎలా మరి మొత్తం మొత్తం హోంవర్క్ వాళ్ళే చెయ్యాలి కదా
మంచి మార్కులు తెస్తున్నారు
పరీక్షలు ఎలా రాస్తారు మరి
మంచి మార్కులు తెస్తున్నారు ఏ
చాలా సంతోషంగా ఉంది వాళ్ల భవిష్యత్తులో ఏమవాలనుకుంటున్నారు
ఉ పెద్దవారు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు
డాక్టర్ అవ డాక్టర్ అవ్వాలంటే చాలా రోజులు కష్టపడాలి చాలా సంవత్సరాలు దాని గురించి వెయిట్ చెయాలి కదా మరి చిన్నోడి పరిస్థితి ఏంటి చిన్నదాని పరిస్థితి టీచరా టీచర్ అవ్వాలి అంటే చాలా ఎగ్జామ్స్ రాయాలి దాని గురించి చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా అయినా వాళ్ళవి చాలా మంచి లక్ష్యాలు
అవును వాళ్ళను ప్రోత్సహిస్తున్నాను
రూల్ పిల్లల్ని ప్రోత్సాహిస్తా వస్తా ఉంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళ లక్షలను వాళ్ళు గమ్యాలని వాళ్ళు చేరుతారు మీరు వాళ్ళకు కథలు చెబుతారా
అవును ప్రతి రోజు రాత్రి పడుకునేటప్పుడు కద్దలు చెప్తున్నా చెప్తాను అను
అది చాలా మంచి అలవాటు పిల్లలకి కథలు చెప్పటం వల్ల వాళ్ళు స్ నడవడిక ఇంకా వాళ్ళ స్వభావాలు కూడా కథలలో ఎలా ఉన్నారో వాళ్ళ మలచుకొని జీవితం కూడా మంచి ఇంకా నయా తయారవుతుంది వాళ్ళు నడవడిక కూడా బాగుంటుంది
ఉ పిల్లలు కథలు చ చదువుతారు
కదల ద్వారా మంచి విలువలు నేర్చుకుంటారు పిల్లలు పుస్తకాలు చదువు తర
చాలా బా చాలా బాగా చదువుతారు
చాలా బాగుంది అవును చాలా మంచి అలవాటు పుస్తకాలు చదవటం వాళ్ళు ఇంటి పనుల్లో సహాయం చేస్తారా
కొద్దిగా చేస్తారు
అది అది కూడా నేర్పడం మంచిది చదువుతో పాటు ఇంట్లో పనులు కూడా చెయాలి కదా పిల్లలు అది చేస్తా ఉంటే అది నేర్పడం చాలా మంచి అలవాటు
పనికి వెళ్దాం పా ఉ బాధ్యత్ త తెలిసి వస్తుంది కదా పనులు చెప్తూ ఉంటే బ్యాంకు పోతున ఒకరు ను చానా మంది స్నేహితులు ఉన్నారు
వాళ్ళు గొడవ పడతారా లేకపోతే ఆ స్నేహితులు మంచోళ్లేనా చెప్ తవా
కొన్ని సార్లు పడతారు కానీ త్వరగా సర్దుకుంటారు మం చి స్నేహితులుగా ఉంటారు
చెప్పలే పిల్లల కంటే వాళ్ళతో మంచిగా ఉండి మంచిగా ఆడుకునే స్నేహితులే చాలా మంచివాళ్ళు పిల్లలకు అది సహజం లే ఈ రోజుల్లో అలాంటి పిల్లలు చాలా మందే ఉన్నారు ఓకే
చాలా ఆనందంగా జరుపుకుంటారు పండుగలు ఏమైనా ఉంటే స్నేహితులుందరు కలిసి
వాళ్ళు పండుగలు ఎలా జరుపుకుంటారు
చాలా ఆనందంగా జరుపుకుంటారు స్నేహితులుందరూ కలిసి
వాళ్ళు పెద్దలకు గౌరవం ఇస్తారా
అవును చాలా గౌరవంగా ఉంటారు అందరు చక్కగా మాట్లాడుతారు
ఇది చాలా మంచి విషయం గౌరవం ఇవ్వడం నేర్పించడం పిల్లలకు చాలా మంచిది అది చిన్నప్ ఇప్పుడు నుంచి మంచి అలవాటుగా నేర్పి
మీరు వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు ఉ బా జాహౌ
మేము వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళని చాలా మంది ప్రశంసి వస్తారు కదా అది చాలా మంచిది
అవును అది వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది
ఆ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా తరచు జబ్బు పడుతూ ఉంటారా ఆరోగ్యంగా ఉండటడం చాలా మంచి విష విషయం కదా
ఉ బాగానే ఉన్నారు వాళ్ళలకు ఆరోగ్యకరమైనా ఆహారం ఇస్తారు
మేస్తారా ఎలాంటి ఆహారాలు ఇస్
అవును జంక్ ఫుడ్ జం జంక్ ఫుడ్ ది తగ్గిస్తాను మంచి ఫుట్ పెడతా
చాలా మంచిది జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏక్ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చిన్న రోజు చిన్న వయసులోనే చాలా అనారోగ్యాలకు బాగు బాధిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు
అవును ఆరోగ్యం ముఖ్యం మంచి ఆహారం తీసుకోవాలి
ఉదయం వాళ్ళు త్వరగా లేస్తారా లేకపోతే రాత్రి అంతా పో ఫోన్లు చూసి లేటుగా పనుకొని ఉదయం లేటుగా లెగుస్తారా
అవును తొందరగా లేసి స్కూల్ కి సిద్ధం అవుతారు
వాళ్ళు ప్రేయర్ చేస్తారా లేకపోతే ఎలా
అవును ప్రతి రోజు చేస్తారు అవును
వాళ్ళతో మీరు టైం ఎలా గడుపుతారు మీకు ఇప్పు ఉదయం సాయంత్రం ఎలా ఏ టైమ్ లో ఖాళీ చూసుకున్నాం పిల్లలకి కేటాయిస్తారు కొంచెం చెప్తావా
అవును ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తాను సాయంత్రం పొద్దున్న స్కూల్ క వెళ్తారు సాయంత్రం కేటా ఇస్త
అది చాలా అవసరం పిల్లల తల్లిదండ్రులు సమయం కేటాయించి ఇడం చాలా ముఖ్యం కదా ఈ రోజుల్లో వాళ్ళతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలు చిన్నప్పటి నుంచి వ వాళ్ళతో ఉండటం వాళ్ళు చేసే పనులు చిల్లరి పనులు చిలిపి చేష్టలు
అవును పిల్లలు మన జీవితానికి ఆనందం ఇస్త ఆనందాన్ని ఇస్తాయి
వాళ్ళని అలవాట్లని వాళ్ళు చేసే పనులని మనం వీడియో రూపంలో గాని ఫోటోల రూపం లో కాని చేసి వాళ్ళకి చూపిస్తా ఉంటే వాళ్ళు చేసే ఆనందాలు మెమోరీస్ మనకి చిన్నప్పటి నుంచే వాళ్ళు చేసే అన్ని చిలిపి చేష్టలు మనకి గుర్తుండిపోతాయి వాళ్ళకి మంచి వచ్చి అలవాటుగా మనం ఇచ్చినట్టు ఉంటుంది ఫోటోలు కూడా తీపిచ్చిద్దాం
అవును చాలా బాగుంది
అవును చాలా సంతోషంగా ఉంది నీ పిల్లలకు నా ఆశీర్వాదాలు చెప్పు
తప్పకుండా చెప్తాను ఇంకేంటి విషయాలు
మీ పిల్లల్ని చూడాలని ఉంది ఒకసారి ఫోటో పంపిస్తావా
ఆ పంపిస్తాను
సరే నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్